ఆ వినిపిస్తుందా ప్పుడు
ఆహ్ వినిపిస్తుంది వినిపిస్తుంది
ఏం చేస్తున్నావు
ఏం లేదు అసైన్మెంట్ రాద్దామని చూస్తూ ఉన్నా
చూస్తానే ఉన్నా ఇంకా రాయలేదా
హుహ్
ఏ అసైన్మెంట్
టిపిఆర్ రాయాలి
ఆ పిఎస్ఐఓటి అయిపోందా
ఆ అయిపోయింది
ఏమి రికార్డు విఎల్ఎస్ఐ యా ఆహ్ రికార్డ్ అంటే విఎల్ఎస్ఐయా ఎమ్ డబ్ల్యూయా అని
ఆహా ఇవిఎల్ఎస్ఐ ఆహ్ నీకు అసైన్మెంట్లు ఏవేవి అయిపోయినాయి
నాది ఇయస్ఐఓటీ అయిపోయింది టీపిఆర్ ఇంకొ క్వశ్చన్ ఉంది అంతే
ఆ
బిఎల్ఎస్ ఒకటి బ్యాలెన్స్ ఉంది బిఎస్పి లో అవి ఇంకా మనకు తెలిదు ఆ విఎల్ఎస్ ఈరోజ్ కంప్లీట్ చేయాలి ఇప్పుడు
ఆయన కూడా పీడిఎఫ్ లో పెట్టింటే రాసే ఛాన్సర్లు పెట్టింటే
ఆ పెట్లా కాబట్టే రాయ్లా రేపు పోని అడుగుదాము సో పెట్టాను ఇట్ల అసైన్మెంట్ రాసేస్
యాక్చువలీ దివ్యాకి మార్నింగ్ చెప్పినాడంట కదా రా ఆన్సర్లు ఇచ్చినాడు అంటగా ఆ నాకు కూడా తెలిదు నాతో విష్ణు అన్నాడు మార్నింగ్ ఆన్సర్స్ దివ్యా దగ్గరికి ఇచ్చినాడు సార్ అనిని మార్నింగ్ క్లాస్కి వచ్చినాడు కదా ఆయన
క్లాస్కి వచ్చినప్పుడు ఏం మాట్లాల్లేదే
ఏమో మరి ఆ పిల్ల నోట్స్ ప్రిపేర్ చేసింది కదా
ఆ
అప్పుడు అవున్నింటాయ్ కదా ఆ పిల్ల దగ్గర ఆ సో ఆ పిల్లని అడిగితే దొరు తాయి నేను అడగను నేను అడిగి ఓవరాక్షన్ చేస్తుంది నాకు ఆ ఓవరాక్షన్ నచ్చదు
హ్మ్ అదే ఎక్కువైందిలే ఈ మధ్య
హ్మ్ ఎక్కడికి వొస్తారా
ఏమో చూ తూద్దాం నేను నా ఆ
ప్రాబ్లం లేకపోతే ఓకే ఎందుకు ఊరికే మళ్ళీ అనవసరంగా ఇక్కడికి రావడం అని అంతే సర్లే ఏమో చెప్పు ఆ పిల్లోడికి ప్రాబ్లం లేకపోతే చెప్పు
ఆ
ఏదో
ఏంటదా మాట్లాడ్ తున్నట్టున్నావ్ మీ ఫ్రెండ్తో
ఏం లేదు యాక్చువల్లీ ఆకలేస్తుంది
బయటకి వెళ్దామలా
హ్మ్ హు ఎవ రైనా ఏమైనా తెచ్చిస్తే తిందామని
ఆ
హ్మ్ ఆ పిల్ల వాళ్ళ ఫ్రెండ్ వేరే పిల్ల ఎవరో వస్తుందంటే దాన్ గురించి
హ్మ్ హు
మ్
ఎందుకో తెలియదా ఏసి లో కూచన పున్నంచి హెడేకే హెడ్
ఏదైనా తింటే ఫుడ్ తిందాము లేకపోతే రెస్కి పోదాం లేసం అంత ఈ ముందు హలో
హ్మ్
ఏసీ ఎప్పుడు కూర్చున్నావ్ ఏసీలో
మొన్న మూడు రోజులు కూచ్చింది ఏసీలోనే కదా మనం
మరి ఆ మూడు రోజులకి ఇప్పుడు ఇప్పుడు హెడ్ైక్ ఉందా నీకు
ఆ రోజు నుంచే హెడేక్ స్టార్ట్ అయింది
మ్మ్
ఆ అదే డైలీ వస్తాన్ తగ్గట్లా లేకపోతే ఫోన్ ఎక్కువ చూస్తానున్నానుని హెడ్డక్ వస్తుందో నాకే అర్ధం గాట్లా
ఫోన్ ఎక్కువ చూస్తుంటే హెడేక్ వస్తూ ఉండి ఉంటుంది
ఆ
హుమ్
ఏం పనులు లేకపోతే మనకి ఏం చేయాలో తెలిదు ఇరవై నాలుగు గంటలు ఇంకా ఫోన్ చూస్తానే ఉంటాం
మ్ అంతే అంతేలే
అది బోరు కొట్టే అంత వరకు ఇంకా పోవాలి అంటే యాడికి పోయ్యెది ఏం జేసేది బయట పోయి ఆనా ఒక పర్పస్ అన్నా ఉంటే ఉంది తిరు క్ రావాలంటే దేనికైనా ఒక ట్ తన్నా ఏదన్నా కొనుక్కోవాలి సంథింగ్ ఏదో ఒకటి అని ఉంటే వెళ్లి తిరుక్కోని త్ చూసుకొని రావచ్చు ఊరికెళ్ళి తిరగాలి అంటే ఎవరు వస్తారు
నువ్వేం చెప్తునవ్ నాకు గోబీ రైస్ ఈ రోజు నాన్ వెజ్ తిన్నమ్ గదా ఆనియన్స్ త్యమ్మన్ చెప్ కుసోన్న ఆ రీల్స్
ఆ ఆనియన్స్ మ్యాన్ డేటరియా
చాలా ఆ మ నార్మల్ గానే ఆనియన్స్ లేకపోతే నేను ఫుడ్ తినలేను
మ్
ఏదైనా గానీ ఆనియన్స్ మ్యాటర్ అక్కడ
ఆ
మ్ ఉంది నా అకౌంట్ నేను వేస్తానులే అకౌంట్ లో లేకపోతే ఒకవేళ నేను వైషుకో విష్ణుకో ఫోన్ చేసినా ఏస్తారు లో
ఆ చెప్
ఎంతి ఎల్లా దేనికి అన్ని సరే సరేలే మ్ సరేలే మర్చిపోయిన నేను ఆ విషయం ఇంకేం ఆరునా సారీ ఏమేమి అయిపోయినాయి అన్నీ అయిపోయినాయా అసైన్మెంట్లు
ఆ అదే ఆల్మోస్ట్ అన్ని అయిపోయిన్నాయి ఇంకా డిఎస్పి రాయాలి టిపిఆర్ లో క్వశ్చన్ ఉంది విఎల్ఎస్ ప్
యాక్చువల్లీ నేను టీపిఆర్ రాసేయాల్సిందే తెలుసా
ఆ
హ్మ్
తిక్క తిక్కగ ఇస్తాను నేను క్వశ్చన్ రాయాలనుకున్నక ఇంట్రెస్ట్ నాకు రాయలా రెండు క్వశ్చన్స్ లాడి చాట్ జిపిటి చూసుకొని రాస్తున్నాను తెల్
టిపిఆర్ రు రాయకపోవడానికి రీజన్ నాకు నా దగ్గర బుక్ లేకపోవడం
ఆ ఎవరికిచ్చిన్నావు కు
అశ్విని దగ్గర ఉండింది నంద
ఇందా అక్క నా నేమ్ పిలిస్తేనా అయ్యో సారీ అన్నా ఇప్పుడు పక్కన వాళ్ళ నేమ్స్ అన్ని చెప్తున్నావు
ఏమైతుంది
అలా చెప్పకూడదు
ఆహా లేదు నాకు వైషు చెప్పింది మాట్లాడుకునే మెయిన్ పర్సన్స్ నేమ్స్ మాత్రం మాట్లాడకూడదు మిగతా నేమ్స్ మాట్లాడితే ఏం కాదని
ఏమోనో
ఆ తెలుసు తెలుసు పైసా ఎక్కువగానే చెప్పు
ఏమ్మా మంట పెట్టుకున్నానా కడుపులో స్పైసీ ఎక్కువ
నాకు తినడం అలా స్పపైసీగా తినడమే అలవాటు నా పెన్నులన్నీ మాయమైనాయి ఈ రోజు ల్యాబ్ లో అసలు వేరే లెవెల్ సాంగ్స్ పెట్టుకొని సాంగ్స్ వినుకుంటూ
ఆ
వైభవ్ తో రాసాం
నేను రాసేదాంట్లోనేే పడి ముగిపోయానులే నేను కంప్లీట్ చేసి కరెక్షన్ చేసుకోవాలని కష్టపడి రాసిన వెనకాల బ్యాక్ పెయిన్ వచ్చేసింది లాస్ట్ కి ఫైవ్ టెన్ మినిట్స్ ఉన్నప్పుడు ఎత్తుకొని పోతే ఆమె ఇప్పుడు నేను చేయలేదు రేపు చేస్తాను మళ్ళీ చేస్తాను అన్నాను.
హా హా హా హా ఎంత మంచి మాట అందుకే ఎట్లో ఈ రోజు చేపీంచుకునేది ఉండదులే అని చెప్పి మేము చేపించుకోలే అంటే కరెక్షన్ చేపిచ్చు కొన్ని మూడు లోజులు లేనులే అప్పుడు అయ్యయో నా దగ్గర బ్లూ పెన్ను లన్నీ ఎవరో తీసేసుకున్నారు ఒక పెన్ను చూపించనా ఇంకో పెన్ను ఏమోలే
ఇప్పుడుకున్నాయి కదా ఇప్పుడుకి రాయి
పద్ధతిగా రాద్దామని కూర్చున్న బ్లూ పెన్ లేదు సౌమ్య బ్లూ పెన్ ఉంటే ఈ సౌమ్య
అంతే మనం ఏమన్నా రాద్దాం అనుకోని వచ్చినప్పుడే ఏవొ ఒకటి ఉండవు మనకి
ఉమ్
హా ఇంటికి ఎప్పుడు మనిషి టుడే ఆ త్ర్సడై ఆ
త్ర్సడై పోదాం అనుకున్నా ఇన్ని రోజులు
నేను అట్లానే అనుకోన్నా ఇంకా అమ్మ రమ్మని చెప్పింది కాల్ చేసి ఇంట్లో పనులన్ని ఉన్నాయి నాకు హెల్త్ బాలేదు వస్తే కొంచెం బాగుంటుంది అని అందుకే వెన్సడే లీవ్ వేసేసి పోతాను
నేను కూడా వెన్సడే లీవ్ వేస్తానాలే అది వేరే విషయం అమ్ ఇంటికి పోవటం ఇంపార్టెంట్
హామ్ ఈడ స్పెక్ట్స్ పెట్టుకున్నా ఒక పిల్ల రీల్స్ చేస్తుంది పిల్ల ఎవరప్పా లోపల్ హాస్టల్లో ఉండేది ఇంతకుముందు
తెలిదేనాకు
దివ్య తో పాటు తిరుగుతాను లో కాస్లు ఏదో పేరు రీల్స్ కూడా చేస్తుంది ఈ మధ్య మొన్న శారీ కట్టుకొని రీల్ ఒకటి ట్రెండ్ అయి ట్రెండ్ ఏమ్ కాదులే మామూలుగా సైట్ సైట్ నువ్వు మొన్న కూడా చూసినావు మాట్లాడినా
తెలిదే నాకు
ఎందో పేరు
నాకు మన క్లాస్ లో మన షలు తెలిసేరే కష్టం రా అసలు
మధు అని ఎవరైనా ఉన్నారా ఇంకో మధు
ఆ ఉంది మధులత
స్పెక్ట్స్ పెట్టుకునే కదా ఉంటుంది కొంచెం లావుగా ఆ పిల్ల ఎడగానిపించ యస్ అ పిల్ల కూడా హాస్టల్ కాదా ఇప్పుడు లోపల్ హాస్టల్ కాదా ఇప్పుడు
ఉమ్ లోపల హాస్టల్ ఎ నే
మరి ఇడా కనిపిస్తోంది అమన్న ఔటింగ్కి వచ్చిందా మా హాస్టల్ ముందు రు
మధులతో నీకు హాస్టల్ ముంద కనిపించి
ఆ పెద్దవాడ ఇంకో పిల్ల ఒ పిల్ల ఉంటే ఆ పిల్ల ఇద్దరు పోతాన్నారు ఇప్పుడే
ఏమలే మేబీ ఔటింగ్ వచ్చింది ఎమోలే
ఆమ్
అరుణ ఆయన బొమ్మలు చాలా క్లారిటీగా చెక్ చేస్తాన్నాడా నీట్గా ఎకపోతే తిడతానడా
అవును ఆయన చెక్ చేస్తానాడు అందుకే అసైన్మెంట్ ఇండివిజువల్ గా వచ్చి కరెక్షన్ చెప్పించి కొని పొండి అనేంది ఎవరు సారు ఏ అస నన్ను చెప్పే ఎలస్ తే కదా
అసైన్మెంట్ కాదు రికార్డు
రికార్డ్ బొమ్మలు పర్టికులర్ గా నేను చెయలేదు ఏమి
అంటే స్కేల్ యూస్ చేయకుండా గీస్తన్న దట్స్ వై
కొంచెనా బాగున్నాయి కదా మరి అంత ఇదిలాగా లేకుండా
ఉహు మరి అంత దారుణంగా ఏం వేయలా బానే వేస్తానా
అట్లా ఉంటే చాలులే
చాలా
చాలు మరీ అంత ఇదిగా అయితే ఎవరు చూడరులే
చూడకపోతే చాలులే వాళ్ళు చూడకపోవడమే నాకు ప్పు కావాలి
ఆ
ఉహు ఇంకేమయితే
ఏంలా సరేలే ఐతే రాసుకో
ఉ
మళ్ళీ తర్వాత చేస్తా ఆ సరే హ
ఉ